హాయ్ అండి
మనం ఇప్పుడు చ దువు, ఉద్యోగం టాపిక్ మాట్లాడుకుందామా
హా ఓకే అండి చెప్పండి
ఓకే అండి మీరు ఏ కోర్సు చదువుకున్నారు
నాది ఇంటర్ అయిపోయిందండి
ఆహా
మీది
మాది బీ టెక్ అయిపోయిందండి
అవునా ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి
ప్రజెంట్ నేను ఇప్పుడు జాబ్స్ సెర్చింగ్ లో ఉన్నానండి మీరు ఏమన్న జాబ్ చేస్ తిన్నార
ఆ అయితే నేను రీసెంట్ గా ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను ఇప్పుడు ప్రెజెంట్ వర్క్ చేస్తున్నాను అందులో
ఆహా ఇప్పుడు ఏ ఉద్యోగం అయనా చేయాలంటే ఏ స్కిల్స్ అవసరం అండి
అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ అంటే రీల్స్ అంటున్నా సారీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి చూసి నాకు అదే వస్తుంది ఏమనుకోకండి
ఓకే ఓకే నేను రే స్కిల్స్ స్కిల్స్ గురించి అడుగు
ఆ అదే అండి నేను మర్ ర్చిపోయాను అసలు మా ఫ్రెండ్ పిలిస్తే అటు చూస్తున్నాను ఏమనుకోకండి
ఆ ఓకేే చెప్
ఆ ఇప్పుడు ప్రజెంట్ మనకు అందరు ఎక్కువగా చూస్తున్న కోర్స్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అండి అండ్ కోడింగ్ కూడా ఒకవేళ మీరు ఐటీకి వెళ్ళాలనుకుంటే ఇవి నేర్చుకోవాలి నాన్నతే ఇ అంటే కొన్ని కమ్యూనికేషన్స్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే సరిపోద్ది
మన కంప్యూటర్ స్కిల్స్ కావాలి అని అన్నారు
అవునా అండి మీకు కంప్యూటర్ మీద కొంచం అయినా గ్రిప్ ఉందా
అవునండి నాకు ఎంఎస్ ఎక్స్ఎల్ పవర్ పాయింట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ టైపింగ్ స్పీడ్ కూడా ఉందండి ఇప్పుడు నేను జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అయితే మరి ఎలాంటి స్కిల్స్ కావాలి అని
ఆహా మీకు కొన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు అంటే ల్యాప్టాప్ ఎట్లా వాడడం ఇవి తెలిస్తే ఈజీగా అవుతుంది మీకు ఇంటర్వ్యూకి వె వెళ్ళిన కూడా భయపడకుండా మాట్లాడడండం స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పడం ఇవి ఉంటే సరిపోదండి బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోద్ది దీని మీద జాబ్స్ మీద అంటే మీరు వెళ్ళే కంపెనీ మీద కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే కొంచెం ఈజీ అయిపోద్ది మీకు
ఆహా అదే ఇప్పుడు మీరు జాబ్ లో సెలెక్ట్ అయ్యారు కదా సెలెక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటది
అంటే మా అప్పుడు అంటే రిటర్న్ టెస్ట్ ఉండేయండి రిటర్న్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఎప్పుడు అలా లేదు మా అప్పుడు అంటే అలా ఉండే ఇప్పుడు జస్ట్ ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు డైరెక్ట్ రిటర్న్ టెస్ట్ లేకుండా
నేను అంటే నేను విన్నది మాత్రం ఫస్ట్ రీటర్న్ టెస్ట్ పెట్టి తర్వాత గ్రూప్ డిస్కషన్ పెట్టి లాస్ట్ క హెచ్ఆర్ రౌండ్ ఉంటంది ఆ హెచ్ఆర్ రౌండ్ ఈ త్రీ రౌండ్స్ గి క్లియర్ చేసినాం అనుకోండి మనకు జాబ్ వస్తుంది
ఆ అవునండి కానీ ఇది ఇప్పుడు లేదు మాకు
మీరు పార్ట్ టైమ్ చేస్తున్నారా లేదా ఫుల్ టైమా
ఫుల్ టైమేనండి
ఆహా మీరు మళ్ళీ ఇప్పుడు ఇంటర్ చదివారన్నారు కదా ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు
అర్ధం కాలేదు
ఇంటర్ ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యారండి
ఎగ్జామ్స్ అప్పుడా నేను అంత కాలేజ్ హ లో వెళ్ళాక
నేనైతే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అంటే చాలా కష్టపడేదాన్ని ఎట్లా చేసి అంటే చదివేదే ఇప్పుడు మంచి మార్కులు రావాలి మంచి పొజిషన్ లో ఉండాలని కదండి అందుకే ఎగ్జామ్స్ టై లో మాత్రం నేను చాలా కష్టపడి చదివేదాన్ని అసలు ఇప్పుడు వరకు నేన ఎప్పుడూ ఫెయిల్ అనేదే కాలేదండి ఇది నాకు చాలా అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది
నేం కూడా అండి
ఆహా అదే మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు అని నేను అడుగుతున్నా ఇంటర్లో మార్నింగ్ లేచేవారా మీరు
అవునండి నేను మార్నింగ్ లేచి చదివేదాన్ని రోజు
ఆహ
ఇంకా క్లాసులు అంటే రివిజన్ చేసుకునేదాన్ని చదివినదాన్ని ఎక్కువగా
అయితే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఇప్పుడు నేను అంత చది దివి కూడా ప్రసెంట్ నేన్ ఎం జాబ్ చేయట్లేలేదండి మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి త్రీ ఫోర్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి అసలు డీ బీటెక్ లో అసలు వాళ్ళ కాలేజ్ కి కూడా వచ్చే వాళు కాదు వాళ్ళ అటెండెన్స్ పర్సంటేజ్ కూడా త ఎక్కువ ఉండేది ఎగ్జామ్స్ ప్రతి సెమ్ లో ఏదో ఒక బ్యాక్లాగ్ అనేది ఉండేది అయినా కూడా వాళ్ళు ఇప్పుడు అందరు జాబ్ చేస్తున్నారు నాకు ఒక్క సబ్జెక్ట్ లో కూడా ఇప్పుడు వరకు ఫెయిల్ కానీ నేను మాత్రం ఇంట్లో కూర్చున్నా అండి ఇది నాకు అయితే చాలా బాధ కలిగిస్తుంది.
మీరు అసలు చాలా టైం వేస్ట్ చేస్తున్నారండి ఏదైనా కోర్సు నేర్చుకొని ఉండే ఉంటే బాగుండేది ఏదంటే ఇంటర్వ్యూస్ కి ట్రై చేసినా కూడా బాగుండేది ఎందటే రిమోట్ వర్క్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కూడా చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు
అవునండి నాకు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే కొంచెం భయం అనిపిస్తుదండి అందు
అంటే భయపడకుండా మీకు కొంచెం వస్తు మేనేజ్ చేసేలాగా ఉంటే సరిపోద్దండి అంత ఫ్లూయెంట్గా ఎవ్వరికి రాదు కొంచం కమ్యూనికేషన్స్ తెలిసి కొంచెం బేసిక్ లాంగ్వేజ్ వస్తే చాలు
అదే అండి అందుక్
ఒకసారి ట్రై చేయండి మళ్ళీ అంటే టైం వేస్ట్ చేసుకో కోకుండా ట్రై చేసి చూడండి ఒకటి కాకపోయినా ఇంకోటి ఐతే వస్తుంది సరే కదా అంటే మీరు ఒకవేళ ఇంటర్వ్యూ కి వెళ్తే ఈ గ్యాప్ అంటే ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది ఈ గ్యాప్ లో నువేమ్ ఏం నేర్చుకున్నావు అని అడుగుతారు వాళ్ళు అప్పుడు మీరు సమాధానం చెప్పేలా ఉండాలి
ఆహా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయండి ఇంటర్లో? ఫస్ట్ ర్యాంక్ లో ఉండే వాళా
అవునండి
మ్మ్ హ్మ్మ్
మీరు ఇప్పుడు ఏమైనా కోర్సులు లు నేర్చ్కు కుంటున్నారా ఇప్పుడు జాబ్ చేద్దాం అనుకుంటున్నారు కదా సర్చింగ్ లో ఉన్నారు కదా ఏం నేర్చుకుంటున్నారు అంటే ఆన్లైన్ ఆ ఆఫ్లైనా ఏమైనా కోర్సు కి ఫీజ్ కట్టిన్ రా మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారా మీరు ఒక్కరేనా?
లేదండి కొందరు ఏం చేస్తున్నారంటే మా ఫ్రెండ్స్ బీటెక్ అయిపోయిన వెంటనే ఇప్పుడు మన ఉ మెహేదిపట్నం ఇంకా ఇవి ఉంటాయి కదండి హైదరాబాద్ లో సిటీస్ లో అక్కడ వెళ్తున్నారు నలభై యాభై వేలు పెట్టేసి మళ్ళా కోర్స్ తు మొత్తం టెస్టింగ్ ఇవన్నీ నేర్చుకుందాము అని చెప్పేసి జావా ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అంటే ఇంకా అన్ని ఉంటాయి మనకు అంటే ప్రతి హెచ్టిఎంఎల్ సిస్ఎస్ తో పాటు జావా ఇవన్నీ నేర్పిస్తారు అని మనం అందులో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లో జాయిన్ అయిపోతున్నారు కానీ అందులో కోచింగ్ లో వెళ్తే మాత్రం మనకు నాలెడ్జ్ వస్తుంది తప్ప జాబ్ రాదండి జాబ్ రావాలంటే అంటే ఓకే ఆ నాలెడ్జ్ ఉంటంది కానీ దాని తగ్గట్టు మనం పర్ఫార్మెన్స్ అనేది ఇంటర్వ్యూ లో ఇవ్వాలి కొందరు అది చేసి ప్రెజెంట్ ఖాళీగా ఉన్నారు అందు కె నాకు కోర్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదండి
కోర్సు నేర్చుకోకపోయినా మీరు కూడా అక్కడికి వెళ్ళి అంటే మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళతో వెళ్ళలి ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే బెస్ట్ కదా
అవునండి నేను ఇప్పుడు అదే ప్లానింగ్ లో ఉన్నాను మా ఫ్రెండ్ని కూడా రీసెంట్గా నేను అడిగాను తను నైట్ షిఫ్ట్స్ ఉన్నాయి అది కూడా చెప్తున్నారు ఇంకా చూడాలండి నేను అదే వెళ్దామని అనుకుంటున్నాను ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు చదువు అనేది ఇంపార్టెంట్ అయిపోయింది ప్రతి ఒక్కరికి ఇప్పుడు గర్ల్స్ అని లేదు బాయ్స్ అని లేదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు లింగ వివక్షత అనేదే లేదు ఎవరైనా కాని చదవాల్సిందే చేయాల్సిందే గర్ల్స్ నీ ఇట్లా ఉండడం కాదు కాబట్టి చదువు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఎలా అయినా వెళ్లాాల్సిందే అది నైట్ షిఫ్ట్ అయినా భయపడకుండా చేయాల్సిందే అండి
అవునండి ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేయడం కంపల్సరీ అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేదు ఇద్దరూ చేయాలి మనకు ఐడెంటిటీ ఉండదండి ఇండిపెండెంట్ గా లేకపోతే,
ఎవరి కాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు నిలబడాలండి, ఇప్పుడు పెళ్ళైనా కూడా ఆ చదువుకున్న పని మంచి కావాలంటున్నారు.
అవునండి నేను కూడా మొన్న ఒకటి చూసాను స్టోరీ బుక్ లో వచ్చింది.
సండే బుక్ లో వచ్చిందా అండి,
ఆ అవునండి చదివాను చాలా బాగుంది.
అయితే ఇప్పుడు మనకు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఒకటి వైరల్ అయింది, అయితే వాళ్ళ ఎవరో సిఒ అట్లా మ్యారేజ్ కోసం చూస్తుంటే పెట్టాలంట ఆ మన చదువుకున్న అమ్మాయి కావాలి కానీ తను జాబ్ చేయొద్దు ఇంట్లో ఉండాలి అని, అట్లా వచ్చినాయి న్యూస్,
మొత్తం ఇప్పుడు అదే నడుస్తుందండి. ఇట్లా చదువుకున్నా మనకు వ్యాల్యూ ఉండడం లేదు,
ఈ జనరేషన్ నే ఇప్పుడు అలా ఉంది.
ఆ అవునండి ఏం చేద్దాం, మనమే మారాలి ఇంకా
ఇప్పుడు అంటే ఎట్లా ఉందంటే ఈ జనరేషన్ వాళ్ళు కావాలి, ఈ జనరేషన్ వాళ్ళు ఉండాలి కాని పాతవి వీళ్ళకి కావాలి. పద్ధతులు ఉ ఉ అదే అండి మీ ఆఫీస్ టైమింగ్స్ ఏంటండి,
మార్నింగ్ నైన్ థర్టీ టటు సిక్స్ థర్టీ
అవునా మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి
ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉందండి, నాకు
ఆహా
ఇంకా ఆఫీస్ ఆయిపోయే టైం ఆయిపోతు, ఉంది ఇక మేము ప్యాక్ చేేసుకోవాలి,
ఉహు ఇవి ఇంకా మన ఇది చదువు గురించి మంచి భవిష్యత్తు ఉంటుందని మీరు అనుకుంటున్నారా,
అవునండి చదువు వల చాలా ఉంటాయి. మనకు యూజెస్ చదువుకుంటే,
ఉహు
ఓకే అండి మీరు తప్పకుండా ట్రై చేయండి, మరి జాబ్కి
ఏంటండి
తప్పకుండా జాబ్కిి ట్రై చేయండి జాబ్ వచ్చాక నాకు కాల్ చేయండి, ఒకసారి మళ్ళీ కలుద్దాం మనం
హ ఓకే అండి ఇంకా టైం కాలేదు మనది,
ఆ అయిపోయినట్టే అండి మాకు కూడా ఇక టైం అయితుంది. కొంచెం
టెన్ దాటాలి ఇప్పుడు ఇష్టమైన సబ్జెక్ట్లు మీకు ఏన్ని ఉన్నాయి, కొన్ని చెప్పండి
ఓకే అండి మనం తర్వాత మాట్లాడుకుందాం.
అండీ
నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం నీకు,
నాకు సైన్స్ అంటే ఇష్టం కానీ నేను సైన్స్ వైపు వెళ్ళలేదు బీటెక్ లో టెక్నికల్ కోర్సులు తీసుకున్నానండి.
అవునా
ఓకే అండి మీరు నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పిరు.
ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం
ఓకే బాయ్